మాట్లాడే చెప్పండి మేడం ఇప్పుడే మా బరికి అన్నం తినిపించనండి మా పాప ఎప్పుడు బర్రె లాగా అరుతా ఉంటదండి అల్లరి చేస్తుంటాను
ఎంత చేయడాక దొరుకుతుంది ఒక బర్ర ఇంకో బర్ర చూపించడు
లేదండి ఆ పిల్ల వస్తుందండి అసలు స్కూల్ నుంచి వస్తుంది అల్లారు అల్లారంండి అసలు
నాడకలు చేయక ఎవరితో పోోన్ మాట్లాడుతున్నావ్
న మమ్మయి పట్టుకునలా అంటావా చకన్ కలు పద నువ్వు
ఆ పోలే
ఆగలేదు
నైన్ టీన్ నే ఉంది దీని ఛార్జింగ్
ప్రియాంకది ఇంకా మ చెప్పండి తిన్నారా
లేదు
ఇప్ప వరకు తినకుంటే ఏం చేస్తున్నారండి పదిన్నర అవుతుంది అవునా అండి తినిపించమని అడిగండి మరి
స మ
ఎందుకు తినిపచ్చిరా అండి మీ ఫ్రెండే కదా
న ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ అంటే పెళ్ళికి కాకముందు నాకు ఫ్రెండ్ పెళ్ళి అయ్యాక నా హస్బెండ్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి పెళ్ళి చేేసుకోక ముందు
ఓ దింగ్ నంద తెసస్తుందీ ఓకే ఓకే ఏం చేసుకున్నావు ఇప్పుడు అందుకే మీద అప్పుడప్పుడుదాకుండ
అది మొన్న ఏం చేసింది తెలుసా నిన్నే ఇది పడుకు
ఈ చోచ్చు ఇ ప చెరిప వేసుకుంటే అలా పండుతుంది బి ఆన ఇంంగా చాలా మంది ఇ ఇల్ేను ఏం చేస్తున్నారే ఏం అపిల్ క్లాటి వుంది గింజుకుని చ యటు ఇంక ఇలాగ ఎత్తేసింది పైకి ఎత్తేసి మళ్ళ ఎట్ట బాగుంది
బాబోయ్ సరే తేడాంతోనే ఉంటున్నాను రో
ఇద్దరికీ ఇద్దరు బాక్స అనే చెప్పేమని చెప్పండే అక్కడకి తెలీదు అక్కడింక ప పొద్దునైతది ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు
మరి అక్కడ ఎవడైనా టాటూ వేస్తాడండి ఫోన్తో
సచ్ పోతారే భూమ్ లో అందరికీ కార్లో ఎల్తున్నారే మనం తప్ప ఇన్నోలు ఇంటరే రెకార్డ్ అయి ఫోన్ లో యాప్ లో ఫోన్ లో జంక టైంపాస్ చేయనీ ఇంకోమ్ అప్పుడు ఎంజాయ్ చేస్తడు
మంచి కఫక్కున్నారు ఒసేయ్ ఏంటే
ఏంటే అంటే గ్లాగా అడి మా విన్న కిమీ ఎస్త డే డబ్బులు కట్టేస్తే పేర్లూ గుర్తు పెట్టుకో ముగ్గురు ముగ్గురు పక్క పక్కనే ఫోన్ చేసుకుంటారు
చరిష్మా బిట్ పెంచు
గొడే ఇడా పేర్లు తెలుస్తుకున్నాడు ఎందు కే పరువు తీసేతారు అసలు లేదు లేదు ఫోన్ నంబర్లు చెప్పే డైరెక్ట్ గా హ హా ఇవ్వదే ఇవ్వదే ఏంటండి ఏదో మాట్లాడుతున్నారు ఓ పాట పాడండి వస్తె
నాకు మీ మాటలు వింటే పాట ఏంటిడి నోట్లోంచి మాటే రావ లేదు
అవరు మేకప్ గారి ఫ్రెండ్ మిట్టయింది అంతే ఇంక ఎందరు లేరు నే వెళ్ళిపోతే ఎలా ఒ కాల్ మాట్లాడు అంతే హా అమ్మయ్య
తిన్నారెండీ మీరు మీరే చెప్పాలి ఏం చెప్పాలని అడగట్లేదండి తిన్నారా అని అడిగానండి లేదండి
ఎన్ని సార్లు చెప్పను తినలేదు అయ్యో తినండి అసలు టైం తినాలి ఫుడ్ అనేది
తినకపోతే చచ్చిపో తమండి
తినకపోతె సచ్చిపోతారని కాదండీ ఒక్క పూట కూడా మానం కుండ తినాలే
హ్మ్ హు అది రూలండి హ్మ్
పడుకుంటే గాడుదల లేనేఏత్తం దానికి
చెప్పాను కదండి మీతో మాట్లాడితె నాకేం రావండి మీర్ చెప్ తే వింటానండి
ప్పండి
ఐ లవ్ యు. నా ప్రేమను ఎలా? ఎన్ని మాటల్లో చెప్పాలనుకున్న చెప్పలేక ఐ లవ్ యూ అని సింపుల్ గ చెప్ పెనండీ
దాంతో మాట్లు కూడ కొట్టేష్ ఇయో స్టో స్టోరీస్ చెప్పండి అంతేగాని ఇలాంటి మాటలొద్దండి మనకి ఎందుకంటే ఈ ఆకుమిడుతలు అబ్బాయేంది
అయితె హా ఆళ్ళకే చెప్తున్నానండి నేన్ లవ్ యు ఉన్నిందే అది చాలు రూపాయి కష్టం ఎందుకు? ప్రియాంక బ్రౌనీ. కొనుకొని తిను
ఏమే ఒక్క బేకరీలో తెచ్చుకోడం మర్చిపోయిరా, ఇగ మా అడ్డా కోస్ ఏంతండి బ్రౌన్ ది అంటున్నారు
బ్రౌనె బ్రౌని అంటే మాకుక్క పిల్ల
మరి మీ అబ్బాయంటారు ఏంటండి? ఓస్ తో స్వీట్ అండి అసలు మీరు కుక్కని కూడ చాల ప్రాణంగా చూసుకుంటున్నారు మీలాంటోళ్ళు ఉండడం చాలా గ్రేట్ అండి.
థ్యాంక్స్ అండి.
ఇంకా మీకంటె మి కృతికీ ఏంజె రే పేరు పెట్టారండి. పెద్దారెడ్డి లెండి. టైమెంతయ్యిందె
ఏంటండి
మీ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి
నాకా అండి బిర్యానీ
బిర్యానీ చికెన్ బిర్ బిర్యానియా మటన్ బిర్యానియా ఫ్రాన్స్ బిర్యానియా
తే చాలా ఎండ దేవిడ్ ఏనైనా
ఓ అంత పిచ్చియా పిచ్చా అండి నీకు
ఏ బిర్యానీ అయినా తింటాను
మీకు వంట చేయడం వచ్చండి ఓ చాలా గ్రేట్ అండి మీలాంటోళ్ళు పది మందికి వండి పెట్టచ్చు మీలాంటోళ్ళుంటే ఏంటండీ మనుషుల్ని చంపేస్తార ఏంటం ఏమయిందండీ నేను చెప్పాలినరు నిద్ర ఓకే ఇది రెండోసారి ఆ అవును రెండోసారిది
అది ఎవరో చెప్పారు నీకు అని చెప్పావు ఫ్రూట్ ఇయ్యలే కాదు
అలా అని తీసుకోలే నేను తీసుకొస్తాలే నీకు ఇచ్చేయ్ అక్కడ
ఇంకేంటి మేడం చెప్పండి ఏదో ఆ స్కూర్ ప్లేస్ ని అసారేంటి ఎవరు నాక్ పెట్టారేంటి పెద్దయ్యాక వెళ్తుంది రామాయణం అంతా విని రాముడు సీత కి ఏమవుతాడు అన్నట్టు అడుగుతుంది మ్మ్ చెప్పండి ఎవరికి ఆశ పెట్టారు ఏంటి అలా ఆశ పెట్టకూడదండి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి తొక్కు కంటిపురుపు కంటి దగ్గర వస్తారు ఆస్ కురుపులు ఎక్కడ పోత అది ఏజ్ లో ఉంటే వచ్చే కురుపులు కాయాలండి అందుకే కాస్త
అదే